ఆ హాయ్ రా బాగున్నావా ఏం చేస్తున్నావ్ ఎళ్ళారా పిల్లలు స్కూల్కి హలో వినిపిస్తుందా వాయిస్ నాది
విన్పిస్తుందా
ఆ వినిపిస్తుందబ్బా ఏం చేస్తున్నారు. ఎళ్ళారా టిఫిన్ చేసావా పిల్లల్కి ఏం చేసావ్ టిఫిన్ హలో హలో
మీరు రీసెంట్గా ఏమైనా మూవీస్ చూశారా
ఆ మొన్న రీసెంట్గా ఎళ్ళానబ్బా నువ్వేం చేసావ్ రీసెంట్గా
నేన్ రీసెంట్గా బూతి అని ఒక మూవీ చూశాను. మూవీ రూల్స్ లో
ఓకే ఓకే నేన్ ఒక థ్రిల్లర్ చూసానే రీసెంట్గా అసల్ నైట్ నిద్రపోలే ఆ రోజయితే అస్సలు క్రైమ్ ట్వంటీ త్రీ అని అసలు హీరో హీరోయిన్ది అసలు అసల్ లాస్ట్ దాకా తెలీదు అసలు హీరో హీరోయిన్ది అది అసల్ మామూల్గ లేదు ఏంటంటే వాళ్ళది ఏంటంటే మళ్ళ వర్సగా హత్యలు జరుగుతా ఉంటాయి. అదే లాస్ట్ థ్రిల్లర్ అసల్ మాముల్గా అన్పిలే హీరోనే హీరో ఏంటంటే పోలీస్ ఆఫీసర్ నైట్ టైంలో ఏంటంటే ఇట్లా ఎవరైతే ఇట్లా తప్పుగా చేస్తారో తే అదేంటి ఎవరైతే ఇట్ల కేస్ లల్లో ఎవరైతే తప్పించుకుంటార్ కదా వారికేంటం అంటే తను ఇట్లా కిల్లర్ల అంటే ఆ కేసులుది తిను సాల్వ్ చేస్తారు ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళకి అర్థమైందా క్రైమ్ ట్వంటీ త్రీ హీరో హీరో
ఆ
క్రైమ్ ట్వంటీ త్రీ అని నీకు కుదిరితే ఒకసారి చూడు నిను లింక్ పెడతా చానా బావుంది
ఆ చూస్తా
ఇంకేంటి పిల్లలు డ్యాన్స్ స్కూల్కి ఎళ్తున్నారా
అ
ఆ పిల్లల్ని డ్యాన్స్ స్కూల్ పంపిస్తున్నావా ఆ
ఆ ఆ పంపిస్తున్న
అవునా మా పాప కూడా భరతనాట్యం నేర్చుకుంటుంది ఫోర్ డేస్ నుంచి ఎట్లాగో హార్లెస్ ఇచ్చారు ఎగ్జామ్స్ అయిపోయినాయి నీ వాయిస్ బాగా కట్ అయితుంది అబ్బా బయటన్నావా సిగ్నల్ లేదట్టుంది నీకు నా వాయిస్ ఇ
ఆ లే ఆ వినిపిస్తుంది
ఆ ఓకే ఓకే
అ మీకి ఇష్టమైన హీరో హీరోయిన్ ఎవరు
నాక ఇప్పుడు ప్రజెంట్లో శ్రీలీలాగా బాగా ఇష్టం మైతే అదేంటి హీరోయిన్ హీరో విజయ్ దేవరకొండ బాగా ఇష్టం అబ్బా రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా
అవునవును
ఆ ఆ రోజు మస్త్
వాళ్ళు మూవీస్ వస్తే పో వెళ్తుంటారా థియేటర్ కి
ఆ వెళ్తానుగా ఫస్ట్ షోనే ఫస్ట్ నేను మా తమ్ముడు కలిసి వెళ్తాం
ఆ
ఇంగా మా సార్ డ్యూటీ ఉంటారుగా తను డ్యూటీకి ఎల్లి వస్తారు కొంచెం తను వర్క్ మీద ఉంటారు ఇంగా మా తమ్ముడికి కూడా కొంచెం రష్మిక అంటే కొంచెం ఇష్టం అందుకే ఫస్ట్ విజయ్ గో గీతా గోవిందం ఉంది కదా ఫస్ట్ మూవీ
ఆ బాగుందది చాలా
వాడికేమో రష్మిక అంటే బాగా ఇష్టం నాకేమో విజయ్ దేవరకొండ ఇష్టం అందుకే ఇగ ఫస్ట్ రోజు ఫస్ట్ షో నే బుక్ చేసాడు ఇద్దరం కలిసి వెళ్ళొచ్చాం ఇంకే నువ్వే నీకే హీరో ఇష్టం
నాకి రామ్ పోతినేని
ఓహో ఏంటి ఏ మూవీతో ఇష్టం బాగా
ఆ అలా ఏం లేదు అన్ని మూవీలు ఇష్టమే బట్ ఆ హి తనంటే ఇష్టం
ఓకే నిజం బాగుంటారు రామ్ పోతినేని కూడా హహ నాకు కూడా ఇదేంటి
త్త మూవీస్ ఏం రాలే మంచివి.
అవున్ చానా గ్యాప్ ప్పొచ్చింది ఎందుకో మరి.
ఆ
నీకు లాస్ట్ మూ లాస్ట్ మూవీ ఏ మూవీ చూసావు, రామ్ పోతినేనిది మరి.
నేను థియేటర్కి వెళ్ళి వార్ ఆ ఇ వారియర్ చూసా.
ఓకే
ఇంకా మారి రీసెంట్గా మొన్న ఏదో ఒకటొచ్చింది.
ఆహా
అదేదో గుర్తులే నాకే, ఇంకా దాన్ని మూవీ రూల్స్ లోనే చూస్నా
ఓకే శివశంకర్ ప్రసాద్ సినిమా చూసావా దాంట్లో సాంగ్స్ అసలు మామూలుగా లేవుగా, మా పిల్లలయితే అసలు మస్త్ త్ పాడతరబ్బా. శివశంకర్ ప్రసాదే
ఆ చూసా ఆ ఆ చూసిన చూసిన అంటే నువ్వు శివశంకర్ ప్రస్ అంటే ఎవరబ్బా అన్ కున్న మూవీ అది నారీ నా నడమ మురారి
ఆ అవునవును, ఉ వెం కీ మళ్ళా తర్వాత, వెంకటేష్ గారని మళ్ళా చిరంజీవి గారుగ కాంబినేషన్ మా పిల్లలయితే పొద్దున్న లేస్తే అదే సాంగ్స్ వింటా ఉంటారు. మా పాపకి ఉమ్ మా పాపకి రామ్ చరణ్ తేజ్ బాగా ఇష్టం అబ్బా. తన డ్యాన్సు తన స్ స్టైల్ ఫస్ట్ నుంచి తను చేసిన సినిమాలన్నీ ఫొటోస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటది, ఇప్పుడు మాముూలుగా న్యూస్ పేపర్లు వస్తయి కదా ఫస్ట్ ట్ మూవీ చిరుతా తాత మ మగధీర ఆర్ రెంజ్ ప్రతి ఒక్క మూవీ ఉం పాప దగ్గర అయితే
వా క్రియేటివ్ గా
ఆ తను బాగా ఇష్టం ఎందుకో ఫస్ట్ చిన్నప్పటి నుంచి గుడ, ఫస్ట్ మూవీ దగ్గర నుంచి గుడా చిరుత బాగా ఇష్టం పాపకి. ఇప్పటిక ఇరవై సార్లో చూస్తాం మేమందరం కూర్ కూర్చొని ఊరికి ఆ సినిమానే పెట్టిద్ది, ఆ తన డ్యాన్స్ బాగా ఇష్టం ఫస్ట్ ఇప్పుడు రీసెంట్గా ఒక పాట వచ్చిందిగ, కు పడతా పడతనే సాంగ్ దానికైతే యాస్టీజ్ దింపిద్ది డ్యాన్స్ అయితే. ఈ మధ్య బాగ ట్రెండ్ అవుత్ తున్ గేయర్ తమన్ గారు పాడిన పాట మనం మ్యాచ్ లో కూడా, టీ ట్వంటీ వరల్డ్ కప్లో పెట్టారు, కదా అప్పుడు మాములు ఫ్యాన్స్ కాదు మా పిల్లలయితే మరీ అసలు,
అంతే మనం ఎప్పుడన్నా మన అంటే మనం మూడ్ ఆఫ్ లో ఉన్నాడు, కానీ అట్లా సాంగ్స్ సినిమాలు చూస్తే మన మైండ్ బా బాగుంటాది.
అవు ని నేను ఒకటి దీని గురించి, చదివా మనం అట మంచి హ్యాపీ మూడ్ ఉంటే నే సాంగ్ వింటాం అట, హ్యాపీ మూడు లేపోతే దాని, వింటా ఉంటే రిలీఫ్, అంటే దానికి హ్యాపీ మూడ్ ఉందాని, దాని మ్యూజిక్ ఎజాయ్ చేస్తాం మంచి హ్యాపీగా ప్రేజెంట్ గా, పీస్తది, అదే మనం మూడ్ ఆఫ్ గిట్ల ఉందా అనిపించిందాని, ఆ టైమ్ కి మనకి ఏం చేస్తుంది, అంటే దానికి రిలీక్స్ వింటా ఉంటా అట ఎందుకు, ఇగా సాంగ్ గే ఒక సాంగ్, అంటే ఎమోషన్ నిజంగా అది అసలు, కొన్ని కొన్ని లైన్స్ చూస్తే అసలు నిజంగా, కొన్ని
సాంగ్స్ బాగా మీనింగ్ గా ఉంటాయి.
అవును ఇంటర్వ్యూస్ వస్తాయి. ఇంటర్వ్యూలలో కొన్ని సాంగ్స్ ఇట్లా ఇట్లా పాడాము ఇట్లా అని చెప్తా ఉంటుంటే ఆ ఫీల్తో వాళ్ళు రాస్తారు. చూ సేవ ఆ టైమ్ కి సూపర్స్ నిజంగా ఇంకేంటి అన్నయ వేలారా స్కూ ఆఫీస్ కి
ఆ
ఏ పాప ఇప్పుడు ఏ క్లాస్ అబ్బా,
ఫోర్త్
ఆహా మా పిల్లలు కూడా మొన్న రీసెంట్గా టెన్త్ అయిపోయింది. పాప ప్రెజెంట్ గా ఖాళ్ళి గా ఉంది. ది ఇగా మొన్నే సిబీఎస్ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇగా బాబూ బాయ్స్ ఏమో స్కూల్కి వెళ్తున్నారు తనేమో ఎయిత్,
ఇంకా మూవిస్ ఏమన్నా చుస్ తుంటారా మీరు ఖాళీ ఉన్నప్పుడు,
ఆ చూస్తూనే ఉంటాం అబ్బా ఇక ఇదనే కాదు మూవీస్ రూల్స్లో చూస్తాం, ఇక రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని చూసా దాదాపుగా,
హు
నారి నారా నరమూరారి అది కూడా చూశాను, రాజా
విత్ ఆ విత్ లావ్ మూవి కూడా బాంది
అవునా ఎవరు హీరో హీరోయిన్
వాళ్ళ ఎవరో నాకు తెల్డు కొత్తవాళ్ళ అంత ఐడియా లేదు
మొన్న మాయా సినిమా జూసా ఆహా ఓకే
బాగుందా అదే
ఆ మాయా సినిమా ఏమనా ఐడియా ఉందా మాయా సినిమా ఏంటంటే హీరోయిన్ హీరో హీరోయిన్ కాదు కాని కాన్సెప్ట్ ప్యూర్గా ప్యూర్ లవ్ అనేది ఇట్లాంటదా అనిపించింది నాకు హీరోయిన్ చనిపోయిద్ది తను తైన ఒక్కలకి కనిపిస్తా టది హీరోక అక్కడికి అయితే హీరో అను ఉంటాడు కదా ఎంటి తిని నాకే కనిపిస్తుందిని చెప్పి కొన్ని రోజుల తత వాళ్ళిద్దరు మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడిద్ది ఫ్రెండ్షిప్ ఏర్పడ్యాక తను ఎవ్వరి కనపడదు తనకి ఎక్కువ షాపింగ్ అంటే బాగా ఇష్టం ఇక హీరోయ హీరో అర్థం చేసుకుంటాడ అనమాట లాస్ట్ క తన ఆత్మక్షాంతి చేకూర్చాలని చెప్పేసి బాగుంది తీసిన వే ఆఫ్ బాగుంది నీట్గా ఉంది పిల్లలతో పాటు కూర్చొని చూసాం అందరం కలిసి బాగుంది కూడా డూడ్ సినిమా డూడ్సి
ఆ డ్యూడ్ బా డ్యూడ్ బాగుంది సూ పర్ మా సాంగ్స్ అన్నిీ బాగున్నాయి దాంట్లో బట్ వాడు లవ్ చేసిన దాన్ని తన లవ్ చేయదు తన లవ్ చేసినడు వాళ్ళు లవ్ చేయదు
ఆహ వాడి సినిమాలు అన్నట్లే ఉంటే అబ్బా ఏందో నాకు కూడా అద అనిపిస్తుది లవ్ టుడే గాని తర్వాత మళ్ళా డ్రాగన్ ఉంది కదా ఫస్ట్ మెయిన్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్ సైడ్ అయిపోద్ది సెకండ్ హీరోయి తో మ్యారేజ్ అయిద్ది ఆ సెకండ్ హీరోయిన్ ఫేమస్ అవ్వద్ ఫస్ట్ థింగ్ ఎవరు చూసిన ఆ సినిమాలో హీరోయిన్ ఈ హీరోయిన్ అని తెలుసుకోలేము లాస్ట్ సినిమా చూసేదాకా
ఆ
డూడు డూడ్సిన్మ లోసెక హీరోయిన్ సెకండ్ మ్యారేజ్ జేసుకుంటే చూసావ హీరోని
అవునా
అట్ల గాదు ఫస్ట్ మ్యారేజ్ అయ్యాక తను వేరే వాళ్ళు అ చేస్తుందని చెప్
ఆ అది చేస్ అవునవును వానిఒప్పించి చేసుకుంటది ఆ మళ్ళీ ఫైనల్గా వాళ్ళు కే లో ఉన్న అమ్మ ఆ అమ్మాయినే లవ్ చేస్
అవునవును. ఆ హీరోయిన్ వాళ్ళ చెల్లి. హీరో వాళ్ళ చెల్లి ఇప్పుడు నేను చెప్పిన మాయా సినిమా.
ఆహా బావ్
ఆ బావుంది.
సాంగ్ కూడా సూపర్ హైలైట్ అయిపోయింది అంత రీల్ స్లో అంతా ఫేమస్ ఆ సాంగ్.
ఆ మామూలు కాదు. తన్ది ఆ తన్ధి తా తన సినిమాలు ప్రతి ఒక్క దాంట్లో కూడా చానా డిఫరెంట్ గా అనిపిస్తది. నాకు కూడా అసలు హీరోయిని బాగ చ్ మంచిగా పిస్తది తనవే ఆ త తనే డైరెక్టర్ డైరెక్షన్ చేసుకుంటాడట తన మూవీస్.
అవును వాడికి ఎంత బక్కగా ఉన్నాడో అదిగాక
ఆ బక్కగా ఉంటడు తను హీరోనా అనేది అట ఒకళ్ళు అంటే ఎవరన్నా చూసిన వారు అసలు నువ్వు హీరోకి ఎట్లా సెట్ అయి అనే ఆలోచన ఉండేది ఎవరైనా
అవును కానీ బాగా అన్ని బాగున్నయి అన్ని ఆ రీసెంట్ గా అయినా బావున్నయి.
హిట్టే ఏ ఒక్కటి ఫ్లాప్ లవ్ టుడే హిట్టే, డ్రాగన్ హిట్టే, డూడ్ హిట్టే ఆ స మళ్ళా